హాయ్ నమస్కారం చెప్పండి
ఏం చేస్తున్నారండి కరిష్మ గారు
ఏం చేయట్లేదండి ఇప్పుడే తిన్నాం కాసేపు వాకింగ్ చేద్దాం మ నేసి చేస్తున్నాం అండి
ఓకే తిన్నారా అండి
ఆ తిన్నాను
ఏం చేసారు ఇవాళ స్పెషల్ ఏమైనా
ఏ రోజు స్పెషల్ ఏం చేయలేదండి ఈ రోజు ఇన్ని రోజులు మాఅత్తయ్య గారి ఇంట్లో లేము అండి మేము హాలిడేస్ కనేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చ చ్చాము మామయ్య వాళ్ళ ఇంటికి మా అత్తయ్య కొంచెం మాఅమ్మమ్మకి బాలేదని హాస్పిట లో అంటే ఇన్ని రోజులు అడ్మిట్ చేశారు ఇప్పుడే మా ఇప్పుడే మా అత్తయ్య హస్పటల్ అదిఇనిపించారు సో మా మమ్మీ చికెన్ వండారు చికెన్ తోనే అన్నం తిన్నాం బెటర్ అండి ఇతనికి కొంచెం హెల్త్ కి ఇక నుండి అప్పుడు ఆపరేషన్ చేశారు స్టమక్ సర్జరీస్ చేసారు. కొంచెం మనకు ఎట్లా అయినా కొంచెం ఏజ్డ్ పర్సన్ కాబట్టి కొంచెం సీరియస్ అయ్యింది.
మరి ఇప్పుడు బానే ఉందా అండి
ఓకే అండి బెటర్ ట్వంటీ డేస్ వరకు టైమ్ ఇచ్చారు చూ చూసుకోమని
ఓకె
ఇప్పుడై ఇప్పుడైతే దేవుడి దేవాల బానే ఉన్నారు
ఓకేనండి నేనెం లేదండి ఫాస్టింగ్ అయిపోయింది అ ఇప్పుడు నుంచి అన్నం తిన్నాం కూర్చున్నామండి పగానే మేమ్ గూడా సేమ్ అండి చికెనె చేసుకున్నామండి
ఓకే తిన్నార అండి మరి మంచిగా
ఆ తిన్నామండి
ముహు ఇంకా ఏంటండి విశేషాలు ఎలా అవుతుంది డే ఫాషింగ్స్ ఇలా అవుతున్నాయి
ఫాస్టింగ్స్ బానే అవుతున్నాయండి కాకపోతే ఎండలు ఉన్నాయి కదా కొంచెం ఇబ్బందిగా ఉందండి కాని ఉంటు ఉంటున్నామండి
ఉంటున్నారు
ఊహు
ఏమో అండి ఇ హెడేక్ అసలు బాగా వస్తుంది హెల్త్ కొంచెం నల్లటగా అనిపిస్తుంది. బె ఎండరకి
అవునండి నాకు కూడా అసలు చేత కావట్లేదండి ఒక హ్యాండ్ లేవట్లేదం మొన్న మా ఇంట్లో నీళ్ళు రాలేదండి
హ్ ఆ
అయితే కొంచెం కింద నుంచి వాటర్ బకిట్స్ తోటి పైన తీసుకొచ్చి తీసుకొచ్చినామండి
హుమ్
అయితే ఆ త్రీ డేస్ తీసుకొచ్చినాం కాబట్టి ఇప్పుడు మొత్తం పెయిన్స్
ఉమ్
మొత్తం పెన్స్ ఇప్పుడు బయట
ఏం కాదు లేండి మీరు చేయక చేయక పని చేసారు కాబట్టి ఏ అన్న మీకు సఫర్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు మెల్లిమెల్లగా మల్లి ఒక్కసారిగా కాకుండా మెల్లిమెల్లిగా చేస్తూ పోండి పని మీకు అలవాటు అయిపోతుంది ఒక్కసారిగా మీరు
అంటే మేము ఎప్పుడూ కింద నుంచి అలా తేలేదండి
మూ మూ అదే అండి మీరు ఒక్కసారికి అంత బ బర్త్డేనేసుకునేసరికి మీకు అ
అవునండి ఇంకా అండి చెప్పండి
ఇంకా ఏముందండి విశేషాలు చెప్పాలి అసలు చాలా హెడేక్ వస్తుంది. పడుకొని పడుకొని పడుకొని పడుకొని ఉండాలి అనిపిస్తుంది ఎంలోకి ఇంట్లో చూస్తేనేమో చాలా ఉడకబోస్తుందండి
అండి అసలు మా ఇంట్లో కూడా ఇప్పుడు వెదర్ అయితే అసలు ఎండాకాలం కాబట్టి బాగా ఉడక బోస్తుందండి
ఉ బాగా ఉడకబోస్తుంది అసలు బయట కూచ్చొని మాట్లాడుతున్నాం మాది మెయిన్ రోడ్ మీద ఇల్లు ఉంటుంది కొంచెం వెహికల్ సౌండ్స్ ఇలా వస్తున్నాయండి
అవునండి మెయిన్ రోడ్ కాబట్టి బయట చల్లగానే ఉంటదండి కొంచెం
అ అ
అంటే రాత్రి పూటనే చల్లగా ఉంటుందండి మళ్ళా డే టైమ్ వచ్చేసరికి బాగా వేడ
మళ్ళీ డే లో ఇంజిన్ హావన్న అన్ని మనకు వెహికల్స్ నడుస్తాయి కాబట్టి వెహికల్ ఎంజన్ హిట్ వస్తాయి అలా ఉ అండి అట్లా
ఉమ్
ఇంకేంటిది విశేషాలు ఇంకేమేమయ్యాయి
ఇంకా అతేే ఏం చేశారండి
లేదండి చేయలేదు
ఉమ్
చేయలేదు
చేద్దాం అనుకుంటున్నారా ఇ నన్నటవేడి
షాపింగ్ అంత ఏం అనిపించేట్లే తీసుకోవాలని
మరి పడుగ ఎక్కడ జరుపుకుందాం అని అనుకుంటున్నారు
యాసిటీస్ ఎప్పట్లాగా మా ఇంట్లోనేనండి మా ఇంటికి అందరు వస్తారు మా పెద్ద పెద్దమ్మ వాళ్ళు మా మా మేనత్త వాళ్ళు వస్తారు మేమే అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసుకుంటాం రోంత ఈ సారి కూడా సేమ్ అలానే అ
అ మరి పండుగ పన్లు అన్ని అయిపోయినాయిండి
ఇంకా ఇప్పుడేం చెయ్యమండి పండగ ఇంకా టూ డేస్ ఉందనగా ఇక పండుగ కావాల్సిన అని తెచ్చుకొని మేము చేసుకుంటామండి
ఓ ఓకేనండి
అలా ఇది ఇప్పటి నుంచి ఎందుకు అనేసి చెయమండి
అవునండి స బ
ఇంకా ఏం ఉన్నాయి విష్
ఇంకా చెప్పాలండి
ఎక్కడ నుంచి మాట్లాడినే డిస్టర్బెన్స్ వస్తాయి
ఇంకా మీకు ఏమేం కర్రీస్ చేయడం వస్తుందండి
చేస్తా అండి ఒక కర్రీస్ అంటే నార్మల్ గా వండుతనం నా ఓన్ మైండ్ తో నేను వండేసుకుంటా
ఓకే
వస్తా
ఓకేనండి
ఇవన్నీ చేస్త
ఒకే
కానీగా నేర్చుకోవాలి కదా అండి
నేను కూడా నేర్చుకోవాలండి వన్ ఇయర్ స్టడీ ఉంది అస సడి అయిపోయిన తర్వాత నేర్చుకుంటా అప్పుడు వరకు కొంచెం చిన్న చిన్నగా ఏదన్నా నేర్చుకుంటానండి
నేర్చు ప నేచ అ రీసౌండ్ ఒస్తుందండి. ఇంకా ఏంటండి విశేషాలు ఇళ్ళు అవన్నీ క్లీన్ జేసారా అండి రంజాన్ కి. ! భష మ్మ్మ్. ఒకే. ఒకే. నిమ్మళంగా జేస్తారా. !? మ్మ్మ్మ్, ఊ.
ఆగే.
ఓకే ఓకే. కా తీస్కోరా ఇంకా.? ఆ. ఊమ్మ్మ్మ్. మ్మొ. ఓకే.
ఊహు.
నా గూడా అంతా అంతిష్టం అనిపిట్లే. చికాగ్లేస్తుంది పండగకి, ఈసారి ఎందుకు రంజాన్ అంతాబ్. ఊహు మంచిగానిపియట్లేదు.
అవ్.
ఊవ్వ్.
అలా చ్చ్ అలా అన్కోద్దండి ఎప్పుడు, ఎప్పుడైనా మన మంచికె అని అన్. కోవాలండి.
ఏ మనం ఎంతగానో నమ్మి అల్లలకి ప్రేస్ చేస్. నంగానీగల్లా చేతిలోనే ఉంది. ప్రతి ఒక్క దాన్ని మంచి జేయడం.
బేషకగా ఆయనే చేస్తాడండి అన్ని. ఎప్పుడు ఏం చేసినా ప్చ్ మా మా మన్. ఛి కోసమే చేశారననుకోవాలండి.
ఇంత జేసిన ప్రతిఒక్కరి అదృష్టం మంచిగా జేయాలన్న. ఆ ఇపా మా ఎన్. ఎందుకండి అసలు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అసలు అందరికి చాలా ప్రాబ్లం అనిపిస్తుంది యా మన పక్క దేశ్. శంలో గూడా ఇజ్రాయిల్, ఇస్. ఆ ఏమంటారు ఇరాన్ లో గూడా రైతుడా అసలు ఎన్ని గొడవలు అవుతున్నాయి
అది ఏంటిదంటే ఇగా.
ఊహ్మ్. అనుసింది. ఊ ఇగా. ఊ. అ
హలో.
హలో.
హలో.
అ
సిగ్నల్ బా అండి.